ఆ ఎలా ఉన్నారండి ఆ బావున్నారా వినబడుతుందా ఆ మీరు ఇందాక ఫోన్ చేసారు అండి నేను ఎత్తలేకపోయాను కొంచెం అదే కడుపులో బాగా లేక ఏదో తిన్నాను ఏదో తిన్నాను అందుకనే అలా అయిపోయింది ఇదే ఫుడ్డు కూడా తెలుసు కదా ఆ
అయ్యో ఇప్పుడు ఎట్లా ఉంది హెల్త్ బానే ఉందా
ఇప్పుడు కొంచెం బానే ఉంది
ఏం తిన్నరు ఏంటి ఫుడ్డు
అదే ఇంక ఆయిల్ వేసుకుని బయటికి ఏదో తిన్నాను దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంది బయట ఫుడ్డు
అవునా అవునులేండి ఈ మధ్య బయట ఫుడ్ అస్సలు బావుంటల్ల మనం ఏదన్నా ఇంట్లో చేసుకోవటమే బెటర్ అండి
అవును
ఆ హు మ్ ఆ బయట అది ఫుడ్డు తింటుంటే లేని పోయినవన్నీ వస్తున్నాయి ఏంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా ఏంటో అదే అదొక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కొద్ది కొద్దిగా
అవును అవున్ ఉంటలేము తినడం అయితే ఇస్తాం. ఇది జరుగుతూనే ఉంటే మళ్ళీ అంటే అందరూ అవి ఫుడ్డు టిఫిన్స్ ఎక్కువచ్చేస్నాయ్ బయట ముందుల్లో మనమే వండుకుని తినేవాళ్ళము. ఇప్పుడు మరి అ తర్వాత జరుగు అందరూ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు కదా?
అవునండి అవును.
ఊమ్ అది కూడా అందుకనే ఇ మార్నింగ్ నుంచి ఓన్లీ వాటర్ తా తాగుతూ ఉన్నాను వాటర్ ఏం ఫుడ్ వరకు తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది ఒకసారి ఫోన్ చేద్దాం మీతోని ఏం తిన్నానా అని వామ్ తిన్నాను.
ఓకే ఆ వామ్ మంచిదేనండి ఆ అరుగుదలకి మంచి అది వాము ఒకటి సోంపు ఒకటి అవి వాడొ చ్చు కొంచెం మనం కరివేపాకు పొడి అని అవి వేసుకుంటే కొద్దిగా సొంటి పొడి తెలుసా మీకు? ఫుడ్ లో అదొకటి సొంటి పౌడర్ చేసు నేతులు వేయించి పౌడర్ చేసుకొని తింటే అరుగుదల బాగుంటుంది మనకి
అవునా ఉమ్ ట్రై చేస్తాను. ఆ అంటే వామెందుకు చెప్ మనం పొడులు చేస్తాం కదా? అది కూడా పొడులతో పాటు వేయించేసి వాము కూడా మిక్సీ పట్టేయచ్చా? ఆ పొడిన్తో పాటు పర్లేదా?
అన్నీ కాదండి. అదొక్కటి సే విడివిడిగా చేసుకోవాలి వాము ఒకటి ను సొంటొ ఒకటి విడివిడిగా వేయించుకొని నేతిలో ఆ పౌడర్ చేసుకొని ఒ ఒక్క ముద్దలో తింటే చాలు మళ్ళీ వేడి చేేస్తుంది అది కూడా ఎక్కువ తింటే ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ ముద్ద మనం తింటాం చూడండి ఆ ముద్దలో ఒక్క ముద్ద తింటే చాలు కొంచెం మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొద్ది కొద్దిగా మారుతూ ఉంటుంది.
ఓహో అయితే కలిపి తిన్నోదన్మాట. పైగా పొద్దుని కూడా నెయ్ పొద్దున్న కూడా నెయ్యి కాస్ తాగొచ్చని చెప్తున్నారు.
ఆ అది కూడా హెల్త్ కి మంచిదేనండి నెయ్యి అది బయట కొన్న నెయ్యి కాదండి. ప్యూర్ గా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అది
ఇప్పుడు తయారు చేయడానికి మరి పాలు వస్తాడు కదా పాలు వేస్తాడు ఆ పాలు ఇచ్చే ఆవో పాడో ఎట్లా ఉందో తెలియాలి కదా దానికి ఏమన్నా? అంటే మీకు తెలిసిందే కదా ఆ వాటిని అభివృద్ధి చెందడానికే
కండి ఎట్లా ఉన్నా మనం తాగాల్సిందే కదా? తప్పదు కదా కాఫీ తాగాల్సింది టీ తాగాల్సింది ఎవరన్నా చుట్టాలు వచ్చినప్ కాఫీ టీల్ పెట్టాల్సిందే మనం పాలైతే తాకుండా ఉండలేం కదా పెరుగు వేసుకోకుండా ఉం ఉండలేము. అవి ఎట్ల అయినా రానివ్వండి. మనం ఇంట్లోకి తీసుకొచ్చాక ఇంకా మన ఇంట్లో మనం శుభ్రంగా చేసుకోవడమే పైన మీగ తీసి పాల్ మీద కాచి పాల మీద మీగడ తీసుకొని అది తోడేసుకొని చిలుక్కుంటే మనకి నెయ్యి వస్తుందిగా కాస్తో కూస్త బయట దాని మీద బెటర్ కదా ఇంట్లో
ఆ అంతే అంటారు ఉ ఏంటండి అలసట కూడా వచ్చేస్తుంది అలసట రాకుండా ఉండాలంటే చెప్పారు ఎవరో ఒకరు రూపాకు పొడి తినమని
ఉ
హ్ వేసుకోవాలి హ్ ఏమ్ వండారు మీరు
నేను ఇవాళ టమాటా పప్పు వండానండి పిల్లలకి ఇష్టమని టమాటా పప్పు చేశాను అవి వాళ్ళు తింటారు ఇష్టంగా అందుకని టమాటా హ హ పప్పు ఒకటి పచ్చడి ఒకటి అవి ఇష్టంగా తింటారు వాళ్ళు ఫ్రైడ్ రైస్ అని పొదీనా రైస్ అని కరేపాకు రైస్ అని అవి రకరకాలు చేస్తూ ఉంటా వాళ్ళు ఇష్టంగా తినేవి చేస్తే బెటర్ కదా వేస్ట్ చేసుకోకుండా ఫుడ్
అదే మరి జెన్జి అంటే ఏంటంటే తెలుసా జెన్జి అంటే ఇదే పిల్లలకి నచ్చిన ఫుడ్డు పెట్టడమే జెన్జి మ్ హ హ పిల్లలకు నచ్చింది చేయడమే జెన్జి ముందుల్లో అలా కనక పార్టీ మారిపోయింది హ్ జనరేషన్ హ్ హ్ ముందు నాన్నగారు ఇది చెయమంటారా అని అడిగే వాళ్ళు ఇప్పుడు బాబు
అమ్మా ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది తింటావా అని అడిగే పరిస్థితి కొచ్చాం జనరేషన్ ఏం చేస్తాం
అంతే ఆ ఆయితే హ కొత్తిమీర పుదీనా
హ పచ్చడి చేసుకోవచ్చు మళ్ళీ అది కూడా కొంచెం పుదీనాను కొత్తిమీర కరివేపాకు అవి పచ్చళ్ళు కూడా చేసుకొని తినొచ్చు అది కూడా కొంచెం డైజెస్టివ్ కి మంచిది
అది బాగుంటది కదా రెండు కలిపి చేస్తే
పొదీనా కరేపాకు రెండు చేస్తే బాగుంటుందండి పొదిన కొత్తిమీర ఉ రెండూ కలిపి చేస్తే బాగుంటుంది చట్నీ ఒకసారి ట్రై చేయండి మీరు బాగుంటుంది హ్ హ్ ఇంకా ఏం చేసారు మీరు స్పెషల్స్ ఏదో పిల్లలకి ఇష్టమైనవి చేశారు అన్నట్టుగా స్నాక్స్ విన్నాను
హ్ హ్ ఏం చెప్పారో
మీరు చేసిందే చెప్తారు వాళ్ళు
ఇంకా ఇంకా అది కూడా ఉంది కదండి అబ్బో అబ్బో ఏం చెప్పమండి
కొత్త ఐటెమ్స్ ఏవో చేసారట అది పిల్లలు చెప్పారు మమ్మీ బాగా చేసింది అది తిన్నాము ఇష్టంగా అని చెప్పని
అంటే నేనేం చేస్తానంటే ప్రోటీన్లు విటమిన్లు మినరల్లు ఇంకటి వెజిటేబుల్స్ం క అ వచ్చిన్ వరకు వేసేసాను
అవున అహ ఐటమ్ ఎలా కుదిరింది బాగ కుదిరింద
ఉ
వాళ్లకి నచ్చినట్టు చెయ్యాల్ కదా
అంతే కదండి వాళ్ ఎట్లా తింటారో అట్లాగే చెయాలి మనం అవును
ఉ
ఇంకా ఏం చేశారు స్పెషల్స్
ఇదండి జ చెద్దామ్ అనుకున్నానండి నేన్ సుల్లుండలు చేశానండి సుల్లుండయితే మా ఓడు బాగా తింటాడు అదొకటి ఆ అంటే అవన్నీ ఒక్క రకం మీరు ఇందాక చెప్పినట్టు ఆ వాళ్ళు అంటే వాళ్ళు తినిపించాలి కాబట్టి నేను అవన్నీ కల్పిస్తేస్తాను ఏంట ప్రోటీన్లు ఆకులు ఎండబెట్టి అవన్నీ కలిపి ఒక పౌడర్ కింద వసేస్తున్నాం అదే కలుపుతున్నాను ఒక పక్కన నువ్వులు పొడి వేసేస్తున్నాను పల్లీలు పొడి కూడ చేసి పెట్టుకున్న ఇవన్ని కాకుండా స్వీట్ కింద సున్నుండు చేసాను బెల్లం వేసి నెయ్యేసి
ఓకే ఓకే ఆ అది పిల్లలు ఇష్టంగా తింటార్లేండి సున్నుండలు అంటే అందరుూ ఏ పిల్ల్లోడైనా ఏ పిళ్ల్లైన ఖచ్చితంగా తింటారు అ
తొక్కు తీయకుండా చూస్తానండి తొక్క్క పొట్టుతో చేశాను తొక్కులోనే విటమిన్ బీ ట్వల్ ఉందం
అవునవున్
మరి త
అ పొట్టు పప్పు కాకు పొట్టు పొప్పే చెసుకో కొన్ చేయాలండి పొటు లేకుండా పప్పు చేస్తే అవి బాగుండవు కొంత ప్రోటీన్ ఉండదు తొక్క లోనే ఉంది మీర్ చెప్పినట్టు
బా చెప్తర్ నేను మీరు మా మీరు చెప్త్ ఉంటది నే న్ వింటున్నాను ఒక్క నిమిషం మీరు చెప్తూ ఉండండి ఆ స్వీట్ గురించి టెన్ వరకె చెప్పండి ఒకసారి కాజు బర్ఫీ స్వీట్ గురించి ఒకసారి చెప్ప
ఉ కాజు బర్ఫీ అట్లగ గులాబ్ జాములు అట్లాంటివి చేస్తూ ఉం ఉంటదన్నమాట పిల్లలు తినడానికి అయి ఏంటంటే అవి గులాబ్ జాముున్ ఐతే ఐతే ప్యాకెట్ తెప్పిస్తానండి తెప్పించి నేను మామూల్గా నెయ్యి వేసి పౌడర్ కల్పుతా కలిపి ఆ పౌడరు ఉండ కలిపేసి పక్కన పెట్టేస్తాను పాలు పోసి కలుపుతాను నీళ్ళు పోసి కలపను పిండిలో నేను
పాలు పోసి కలిపి పక్కన పెట్టేస్తాననమాట పెట్టి త్రవాత పాకం పట్టుకుంట పంచదార తీసుకొని పాకం పట్టి ఆ పాకం జిగురు పాకం రానివ్వను మరి ముదురు పాకం ఏదో ఇలా పట్టుకుంటే తీగ పాకం వస్త చూడండి అట్లా వచ్చేటట్టుగా చేసి దానిలో ఆ ఈ గులాబ్జాములు ఉండలు చేసుకొని వేయించింది అది దాల్డా నెయ్యి రెండు కలిపి ఫ్రై చేస్తాను నేను ఫ్రై చేసి అది ఉండలు తీసి దాంట్లో వేస్తా పాక్ కంలో ఆ టేస్ట్ వేరేగా వస్తుందండి అబ్బా అబ్బా అబ్బా ఏమన్నా టేస్ట్ వస్తుంది అది
మీరేప్పుడన్న ట్రై చేస్తారా హలో హలో హలో
నేను వినిపిస్తానంది నిను నోట్ చేసుకుంటానా నువ్వు చెప్తుంది ఎలా చెయ్యాలె అని
ఓకే ఓకే ఓకే
కాజాలోకటి చేస్తాను బాగా చేస్తాను లడ్డూ ఒకటి చేస్తాను నేను బాగా చేస్తానన్నమాట మ్ అది బాగా కుదురుతాయన్నమాట నాకు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు
ఓకే అండి మరి బాయ్ అండి హలో హలో బాయండి బాయండి
అయిపోయిందండి నేను రాసుకుంటున్నాను అందుకనే ఏ సిట్ చేస్తున్నారా అని రాసుకుంటున్నాడు ఆ మరి అందుకనేే చెప్పండి నీ వింటున్నాను రాసాను అయిపోయిందా ఇంకా ఉందా అంతే కదా లాస్ట్ ఫైనల్ అదే అదేనా అంటే రాసుకుంటే ఒక చోట ఉంటదని నేను
అవునవును అవును అంతే అంతే కరెక్ట్
అందుకని కొంచెం మీతో మ్ మ్ అంటున్నా అన్నమాట పైగా రెండు మూడు చేతులతో పనులు చెయ్యాలి కదండి తెలుసు కదా మీకు ఇంటి పని అంటే అయ్యది ఏంటో రెం దేవుడు వంద చేతులు ఇచ్చినట్టుంది
అంతే కదా
అది రెండు చేతులని వంద చేతుల కింద వాడుతున్నాం మనము అది మనల్ని గుర్తించట్లేదు జనాలు సరే అండి చాలా బాగా చెప్పారు ఆ సరే అయితే మరి కొంచం నేర్ ముంది కదా కొంచసేపు పడుకోని మల్లి చేస్తానా
ఓకేనండి బాయ్ అండి
స్వీట్ గురించి అడిగన్
ఓకే ఓకే షోర్ షోర్ ఓకే అండి ఓకే డన్ ఓకే బాయ్ అండి